వినిపిస్తుంద అండి ఏంచేస్తున్నారండి
లేదండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా
హ్మ్ తిన్నాము ఎగ్ రైస్
ఓకే అం
లేదండి ఈరోజు ఇంటి దగ్గర నుంచి వచ్ చ్చినాను
ఏంటండి పండక్కెల్లార
లేదండి కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఎల్లామండి
ఆ
చెప్పండి
మరే మంటంద మరంత తల్ అంద తొందరగా వచ్చేసినట్టున్నారు
ఏం లేదండి ఇంట్లో ఉండల్లన్ చ్చలేదు కొంచెం ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటే హ్మ్
ల ఉన్నాయా రేపు పండగ కద అండి ఏమైనా ప్లానింగ్
ఏం లేవండి
అవు
అంటే గుడికిళ్ళేది అలా ఏం లేదా
ఏం లేదండి హలో ఉమ్ బిజి చెప్పండి
రేప్ పండగ కదండి ఏమైన గుడికి వెళ్ళాలదా
మా ఏం లేదండి పోకూడదండి మేము అట్ల గుడికి ఉమ్ ఇంకేంటండి
ఈ రీసెంట్గా ఏమన్నా గుళ్ళకి అట్టపోలేదా అండి
పోయ్యేసి వచ్చినామండి కొంచెం కొంచెం అట్ల గుళ్ళకి
అంటే మీ సైడ్ ఏం ఫేమస్ అండి అంటే మన ఫుడ్డు టెంపుల్స్ అలా
మా సైడ్ ఉగ్గాని బజ్జి ఫేమస్ టెంపుల్స్ అయితే టెంపుల్స్ అయితే చెప్పలేం గాని బానే ఉన్నాయి టెంపుల్స్ మా సైడ్
ఉమ్ మ్
ఉమ్ ఇంకేంటండి
అంటె క్లాసెస్లు బానే జరుగుతున్నాయా అండి
ఉమ్ బానే జరుగుతున్నాయ్ అండి ఇంకా పోలేదు కాలేజీకి పోవాలి అవును రేపు ఎందుకు హాలిడే ఆ ఆ రేపు హాలిడే ఫెస్టివల్ కదా ఉమ్ చెప్పండి
మీక్-మీ అర్థం అయితాయా అండి క్లాసెస్
మర్ధం అయితాయండి మ్యాథ్స్ రాదని మ్యాథ్స్ లేని సబ్జెక్ట్ తీసుకుంటే ఆ దాంట్లో ట్లోనే మ్యాస్ కూడా వచ్చేసిందండి ఆ మ్యా థ్స్ చేయలేక సచ్చి పోతూ
ఈ మండి మ్యాస్ అంటళ్లు అంత ఇదా
మ్యాథ్స్ ఒకప్పుడు బాగా వచ్చేదండి ఇప్పుడు లేదు ఇప్పుడు చానా డల్ అయిపోయిన దాంట్లో నేను ఒకప్పుడు నాకు మ్యాథ్ సబ్జెక్ట్ అంటే చానా ఇష్టం ఏమో అండి ఇప్పుడు చాలా మ్మా పోయాను చదువు చదువుఎక్కు ఎక్కువై పోయి పయిందండి నా
ఓకే అండి అర్థం చేసుకోగలం
చెప్పండి ఇంకేంటి
ఏంటో నండి మీ కాలజ్ ఫెస్టివల్ తరగ నా
లేదండి ఇంకా మ
ఎప్పుడండి
ఏమో అండి పోస్ట్పోన్ చేస్తానే ఉన్నారు గా తెలుగు ఎండి చెప్పండి ఇంకేంటి క పక్ పక్కన వాయిస్ ఎక్కువ వస్తుంది
పక్కనా వాయిస్ పక్కన ఉన్నారండి మనుషులు ఇంకేం కాదు ద
హ్మ్
మీకు వంటలు వచ్చా
నాకేం వంటలు రావండి అమ్మ చేసి పెడితే తిని కూర్చుంటాను మంచిగా
మూవీస్ బాగా చేస్తారా మీరు
ఆ ఏ మూవీస్ చూడనుఅండి వెబ్ సిరీస్ చూస్తాను
ఏం చేసారు రిసెంట్ గా
సె జస్ట్ మారీడ్ ఇంకా ఏదోజు చూసినానండి నే
పలేదా మ ఇంస్ వెచ్చట్ జనరేషన్
ఆహా ఇంకా చూడలేదుంకా చూడాలి
స్టోరీస్ ఏమైనా
స్టోరీస్ అట్లా ఏం చూడనండి నేను
చదవరా
మ్హ తెచ్చుకోవాలండి బుక్స్ బయటకి వెళ్తే, కొంచెం మైండ్ రిలీఫ్ కోసంమని తెచ్చుకోవాలి బుక్స్
ఆ అంటే ఏమి ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారు
ఇంకా దాని గురించి ఏం అనుకోవట్లేదండి చూడాలి ఎక్కడైనా సెర్చ్ చేసి చదవది
అవునండి మీరు ఇంద చెపు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు. అ
నేనా ఇంకా అంటే మెడికల్ షాప్స్ అయితే బెటర్ అనుకుంటున్నానండి
మెడికల్ షాప్ లో సర్టిఫికెట్ చెల్లదు కదండి ఇంటర్న్స్
ఆ వన్ మంత్ చేస్తే సర్టిఫికెట్ ఇస్తారండి
తుల్లారి
ఊ ఇంటర్న్షిప్ ది సరిపోతుంది
ఓకే అండి
బయట స్కిల్ ఉండాల అంతే ఏ ఏ సర్టిఫికెట్ అయినా కానీ సరిపోతుంది ఊ అంటే మే లే ఎళ్తాం అంటే ఇప్పుడు కొంచెం మ్యాథ్స్ టఫ్ ఉంది కదండి ఆ సబ్జెక్ట్ ఉందని ఆగిపోయినాం లేకపోతే వెళ్ళిపోయే వాళ్ళం ఈ ఏప్రెల్లోనే
ఆ ఓకే అండి అంటే ఇక్కడి నుంచే చేయాలనా హాస్టల్ నుంచే చేయాలనా లేదంటే
ఊహూ బయట బయట పీ‌జీ తీసుకుని డమండి ఈడ హాస్టల్లో లో ఒక రోజు రెండు రోజులు పంపిస్తారు నెల పంపించ్చరండి
పంపిస్తారు కదండి అడిగి
సార్ పంపిచ్చరన్ వండి అడిగినాం ఒక్కసారి అడిగి తే కాలేజ్ ఉన్నంత వరకి ఇట్నుంచ్ తేవోండి కాలేజ్ అయిపోతేనే బయట పీజీ తీసుకొని ఉండండి అంటున్నారు
ఊ
ప్పండి ఇంకేంటి వి
ఏంటండి మీ హాస్టల్లో లో ఫుడ్ బాగుంటదా
అబ్బో అద్భుతమండీ ఆ బెండకాయి ఆ బెండకాయి పులుసు ఆ సాంబారు బబ్బబబ్బ ప్చ్. అద్భుతం అండి
ఏమండి అస్సలు బాగుండదా
ఏం బాగోదండి ఫుడ్డు
అయ్యో ఆఫ్టర్నూన్ అలా అన్నా
అస్సల్ టిఫిన్ మార్నింగ్ పెట్టడమే రైసులు పెడతారండి, ఆ ఇడ్లీ, ఆ ఒక ఉప్మా, పొంగల్ తప్ప.
మ్మ్ ఓకే రైసెస్ అంటే ఏం రైసెస్. దండిగా
జీరా రైస్ అంటా టమేట్ రైస్ అంటా ఆ లెమన్ రైస్ అంటా పులిహోర్ ఇప్పుడు అంట ఏంటి ఏంటివో వెడతారండి
బాంటయా మరి
చెప్తున్నా కదండి అద్భుతమని
మరి ఇడ్లీ అవన్న కొంచం పర్లేదా అండి
ఇడ్లీ అయితే కొంచెం బెస్ అండి ఒప్పుకోవచ్చు ఇ డ్లీను
దోస అలా చెయ్యరా అండి
లేదండి షెడ్యూల్ ఇచ్చినార అది ఎప్పట్లో పెడతారో తెలీదు అ
ఫ్రెండ్స్తో ట్రిప్ ప్ ఏం ప్లాన్ చేయలేదా
లేదండి వెళ్ళాలి ఇంకొక లెవెన్ డేస్ అట్లా ఆగి పోతాము ఎక్కడోసే ట్రిప్కి లెవెన్ డేస్ ఎక్కడ వెళ్ళకూడదు
ఓకే అండి
చెప్పండి ఇంకేంటి
ఉమ్ రీసెంట్గా చూసిన మూవీస్ అలా ఏం లేవా
అంటే గనుక తమిళ్ మూవీ ఉందండి అది ఒకటి ఏదో నాకు అంత గుర్తు రావట్లే బాగుంది ఆ మూవీ
అంటే కొంచెం చెప్తారా మేము చూస్
ఆ మూవి నేము గుర్తురావ ట్లేది అది చూసి చెప్తానండి నా ఫోన్లో ఉందిలేండి
చెండి కొంచెం ఇలా ఇలా అని
అది వాళ్ళది స్కూల్ లైఫ్ లో వాడు ఒక అమ్మాయిని లావ్ చేసాడాడు వాడు ఆ అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఆ అమ్ ఇంకొక అమ్మాయి వీన్ని చూ అంటే వీన్ని చూస్తాంటది వీన్ని ఫాలో అయితంటది తర్వాత ఇంక వాళ్ళు కాలేజ్ లైఫ్కి అట్లా వచ్చినప్పుడు ఒక అమ్ వాని ఫాలో అమ్మాయి అయ్యే అమ్మాయి వచ్చి విన్నీ వీన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటన్న అన్ అన్ఎక్స్పెక్టెడ్గాది వాళ్ళు వచ్ తినేటప్పుడు ఆమ్ ఆ వాడు అట్లా మ్యారేజ్కి కలిసడానికి వచ్చినప్పుడు ఇంకొక అమ్మాయిని కలిసుంటాడు ఆ ఇంగ తర్వా అమ్మాయి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి వస్ తది ఆ అమ్మాయి వీడు ఫాలో ఈమే ఫాలో ఐన అమ్మాయి వాడు ఆ అది మూవీ బాగుందండి చూడాలి నేను కూడా కొంచెం చూసినం లాస్ట్ వరకి ఏం చూడల కొంచెం తమిళ్ మూవీస్ ఇక్కడ ఇకంతా తమిళ్ చూస్తారు కాబట్టి అలవాట్
ఆ పరివి హార్ట్ బీటు చూశారా అండి హార్
ఆ హట్ బీట్ హాట్ బిట్ టూ ఎపిసోడ్స్ చుసేసినానండి టూ సీజన్స్ చూసేసినాను కొంచం బెటరే అండి
జో చూసార
జో వ చూల్లేదండి
బావుంటయ్ చూడండి జ్యో ఓ
అవునండి చెప్పిన కానీ నేను ఇంతవరకు ఎప్పుడు చూల్లేదండి చూడాలి
ఒకసారి చూడండి ట్రై చేయన్
హ్మ్ చూస్తానండి మ్మ్ ఇంకేంటండి విస్
వి టూ కాలేజ్ లో ప్లే గ్రౌండ్ అట్లా గేమ్స్ ఏం లేవా అండి
ఉంటాయండి మేము ఫ్రైడే సాటర్డే ఫుల్ గేమ్స్ ఆడుకోవచ్చు మధ్యాహ్నం నుంచి గేమ్సే ఆడుకోవచ్చు మేము చెప్పండి ఇంకేంటి మాకు ఫ్రైడే సాటర్డే ఫుల్ గా గేమ్స్ ఉంటాయి ఏ గేమ్స్ అయినా ఆడకోవచ్చు క్రికెట్ గానీ త్రో బాల్గానీ వాలీబాల్ గాని
సరే అండి